ఏం చేస్తున్నావు ఖాళీగానే ఉన్నావా,
ఆ ఇందాక మా అక్క హాస్పిటల్ క వెళ్తుంది. అయితే తన తోనే మాట్లాడుతున్నా,
అవునా ఎందుకు అంటే ఏమన్నా జ్వరమ వచ్చిందా లేదంటే ఇంకా వేరే విషయాలు ఏమన్నా,
జ్వరం కాదండి తనకు మొహం మీద బాగా పెంపుల్స్ అయ్యాయి. దాని గురించి అని వెళ్తుంది.
అవునా అంటే పింపుల్స్ కి సపరేట్ ఏమన్నా, ఉంటాయా ట్రీట్మెంట్స్ అట్లా టాబ్లెట్స్ లాంటివివన్నీ ఉంటాయా.
ఆ ఉంటాయి కదా ఆల్రెడీ తను ఇంతకు ముందు తీసుకుంది ట్రీట్మెంట్ బట్ ఎందుకో ఏం తగ్గలేదు సో మళ్ళీ వెళ్దామని ఇప్పుడు వెళ్ళింది.
ఆహా అంటే ఎవరైనా మీకు చెప్పారా వెళ్తే తగ్గుతాయి మా వాళ్ళు ఎవరైనా వెళ్ళారని చెప్ప చెస్తారా లేదా మీరే కనుక్కున్నారా
అంటే లేదు మొన్న మకు ఒక పెళ్లి సంబంధం వచ్చిందని చెప్పాను కదా, వాళ్ళు ఓకే చెప్పారు అంత ఓకే అయింది. ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకుంటున్నారు అయితే ఆ అబ్బాయి వాళ్ళకి తెలిసిన వాళ్ళ పిన్ని ఆర ఎవరు ఉన్నారంట అయితే,
ఆహా తను తీసుకెళ్తా అని చెప్పిందా
అంటే తనకే బ్యూటీ పార్లర్ ఉందంట తను హాస్పిటల్ కి తీసు కెళ్తానని చెప్పిందంట,
అవునా అయితే మంచిదేళండి వాళ్ళు ఆల్రెడీ చూసింటేనే కదా మన కూడా చెప్తారు. తాగ్గుతది మీ అక్క కూడా బానే కనిపిస్తుంది.
ఇవన్నీ పింపుల్స్ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమే కాదు,
ఇగా వాళ్ళ బాడీ కడిషన్ న్ని బట్టి అవి అవుతాయి, అంతే వేడెక్కువ ఉన్నా కూడా పింపుల్స్ అవుతాయ అంట
ఆ అంటే మనం ఫుడ్ని బట్టి కూడా ఉంటద అని అంటున్నారు. కదా
ఆ మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్ అలాంటివి తిన్నా కూడా అవుతాయింట నాకంతా తెలియదు గాని,
ఉ మళ్ళీ ఎండాకాలంలో మామిడి తింటే కూడా ఎక్కువ అవుతాయి కదా
చికెన్ మరీ తిన్నా కూడా పెద్ద పెద్దగా అయితాయంటా మరి అంటే ఏమన్నా ప్రోడక్ట్స్ ఇస్తారా లేకపోతే నార్మల్ గా చూసి చెప్తారు అంతేనా
ఆ అంటే ఇస్తారూ అనుకుంటా మందులు ఇస్తారు అంతే
హుహు మరి అంత ముందు మీ అక్క సరిగ్గా వాడలేదా తగ్గలేదని చెప్పారు
ఆ అంటే వాడింది గాని మరి ఎందుకో తగ్గలే అంటే చాలా ఎక్కువయ్యాయి
అవునా ఇట్లా హాస్పిటల్కి వెళ్ళే కంటే ఇంట్లోనే ఏమైనా చేసుకుంటే బాగుంటాయి కదా ఏమంటారు కలమంద అలాంటివి పెట్టుకుంటే తగ్గుతాయి కదా అండి
ఆ అంటే మొన్నటిదాకా పెట్టుకుందండి ఇది కరివేపాకు పొడి చేసి పెట్టుకుంది కొంచెం తగ్గినాయి గానీ
ఆహా కరివేపాకు పెట్టుకుంటారా లే పోతే వేపాకా అదే అండి మరి కరివేపాకు అయితే నాకు తెలిసినంత వరకు తలకి పెట్టుకుంటారు అనుకుంటా ఎంటికలు పెరు పెరుగుతాయని వేపాకు అయితే ఫేస్ కి పెట్టుకుంటారు పింపుల్స్ తగ్గాలని
అదే మర్చిపోయాను వేపాకే వేపాకే పెట్టుకుంది అనుకుంటా
చేదు వాటి వల్ల తగ్గి పోతాయని అన్నారు నేను కూడా చూసా యూట్యూబ్లో ఒకసారి
కొంచెం తగ్గినాయి గానీ మళ్ళీ తను ఏంటంటే ఎప్పటికీ మొహం మీద చేయిపెట్టి గిచ్చుకుంటా ఉంటది
అంటే ఎప్పటి నుంచి అవుతుంటే మనకి తెలియదు కదా వాళ్ళకి అలవాటు ఉంటది ఇగా అంతే వాటిని ముట్టుకోవాలి గిచ్చుకోవాలి అన్నట్టుగానే ఉంటది
ఇగా మొటిమల కన్నా ఎక్కువ నల్ల మచ్చలే ఉన్నాయి మొహం అంతా
వాళ్ళు ఎప్పటి నుంచో గిచ్చుకుంటే ఇగా అవి అవుతాయి కదా నల్ల మచ్చలు అవి పోడానికి కూడా కొంచెం కష్టమే
మళ్ళీ చెప్తేనేనేమో వినదు గిచ్చు గిచ్చుకోవద్దు అక్క అలా అంటేనేమో తని వినదు
ఇగ వాళ్ళ అర్థం కాదు లేండి వాళ్ళ ఫేస్ వాళ్ళ ఇష్టం అన్నట్టు అనుకుంటారు అంతే
అంతే కదా మళ్ళీ దానికి ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళి డబ్బులు ఖర్చు చేయడం ఎందుకో కూడా నాకు అర్థం కాదు
ఏ వాళ్ళకి ఏం చెప్తాం లేండి వదిలేయాలి వాళ్లకు ఓ నమ్మకం పోతే తగ్గుతాయేమో అన్నట్టుగా వాళ్ళకుంటది కదా
ఆ అంటే మనం సరిగ్గా శ్రద్ధ తీసుకుంటేనే సగం తగ్గుతాయండి ఓన్లీ హాస్పిటల్ మందుల వల్ల ఏం తగ్గుతాయి చెప్పండి
నిజమే మరి మీ అక్క అట్లా ఏం చూసుకో లేదా వాళ్ళు ఇచ్చినవైనా మనం కరెక్ట్ వాడితే తగ్గుతుది వాళ్ళు ఇచ్చి నపెట్టుకొని చెయ్యి కొంచెం దూరంలో పెట్టుకుంటే బాగానే ఉంటాయి తగ్గిపోతాయి
కానీ మా అక్క అట్లా అస్సలు చేయదు
ఆ తన కోపం అలవాటు అయిపోయినట్టుంది
ఇగా మనం చిన్న వాళ్ళం కూడా ఎక్కువ ఏం చెప్పలేం కదా
నిజమే మనం చెప్పినా కూడా నా ఫేస్ నా ఇష్టం నీకేమవుతుంది అని అంటారు
మరీ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే కదండి మళ్ళీ మీరు పెళ్ళి అంటున్నారు వాళ్ళందరు చూస్తారు కదా కొంచెం బాగుంటానే మంచిగా ఉంటుంది
అదే అదే అందుకే వాళ్ళే అబ్బాయి వాళ్ళే అబ్బాయి వాళ్ళే చెప్పారు దాని గురించి వెళ్తుం
ఆహా ఎవరండి మీ అక్క వాళ్ళ బాబా తను ఏడుస్తున్నాడు
ఆ ఏడుస్తునడు మా అక్క అన్నం తింటుంది ఎత్తుకోమని అంటే ఇగ నా దగ్గర ఎక్కడ ఆగుతాడు చెప్పండి
అంతేలేండి వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే కనీసం ఏదో ఒకటి చేసి అయినా ఊకుంటాడు మనం ఎత్తుకుంటే ఏడింటారు వాళ్ళు
ఆ మళ్ళీ ఎత్తుకొని ఉండడం బాగా అలవాటు అయింది కింద దించితె ఏడుస్తాడు ఎత్తుకుంటె ఆగుతాడు
అవునా మీ ఇంట్లో బాగా మంది ఉంటారేమో అందుకే అలా అలవాటు అయినట్టుంది తనకి
ఆ అయ్య ఉంటామండి అందరం చాలా మందిమే అయినా పిల్లలు కావాలని చేస్ స్తారు అలా ఉంటారు అర్థమే కాదు ప్రతి ఒక్కరు అంతే
అంతే ఇగ పిల్లల అంటే పాపం వాళ్ళని ఏమనలేం ఓ వాళ్ళు ఏడుస్తే మనం చూడలేం
గంతే కదా వాళ్ళకి ఏం తెలుస్తది లేండి ఇగ వాళ్ళకేదో బాధ అనిపిస్తే ఏడు సర్లేదంటే సైలెంట్గా ఆడుకుంటారు
అంతే ఇగ కానీ వాళ్ళు ఆడుకుంటూ ఉండి ఇంకా బాగా అనిపిస్తాయి ఆ చిన్న చిన్న నవ్వులు భలే అనిపిస్తాయి
మ్ అవునవును ముద్దు ముద్దు గా నవ్తాడు వాడైతే వాడు నవ్వితే అసలు అన్ని బాదాలు అన్ని మర్చి చ్చ చూసుకుంటు ఉండొచ్చు అట్లా
చిన్న పిల్లలు అంతే లేని వాళ్ళని చూస్తే ఇగ చాలు పిస్తది
మ్ అంటే వాళ్ళకి ఏం తెలివదు కదా అమాయకంగా ఉంటారు మనకు కూడా ప్రశాంతంగా అనిపిస్తది వాళ్ళ మొహం చూస్తే
మ్ అప్పుడప్పుడు వాళ్ళు అమాయకంగా ఇలానే చూస్తూ ఉన్నారనుకోండి అరే ఎంత అల అన్నట్టుగా అనిపిస్తది అప్పుడప్పుడు తిన్నప్పుడు కూడా ప్లేట్లకే చూస్తారు వాళ్ళు
అవునవునండి అసలు అంటే పాపం వాళ్ళకి ఏం తినలేరు కదా మనం తింటుంటే మన ప్లేట్ లో పోయి చూస్తారు మావడయితే సొల్లు కూడా కార్చుకుంటాడు
అవునా అంటే తనకి ఇంకా తినే టైం రాలేదా అండి ఆరు నెలలు పడ్లేదా ఇంకా అ
అంటే పెడుతుందండి ఉగ్గు పెడుతుంది కాని ఎట్లయినా మనం తినేది వేరేలాగా ఉంటది వాళ్ళకి పెట్టేది వేరేలాగా ఉంటది కదా
అంతేలేండి వాళ్ళకి మళ్ళీ మనం తినే కొంచెం వింతలాగా కనిపిస్తాయి కాబట్టి చూస్తూనే ఉంటారు వాళ్ళకి కు అన్ని అలాగే కనిపిస్తాయి కదా
మ్ ఏదో రంగరంగులు ఉందెంది అనుకుంటారేమో అనిపిస్తది వాళ్ళ ఆ ముఖ కాబలికలు చూస్తుంటె
కనీసం ఫోన్ పట్టుకున్నా కూడా వాళ్ళు ఇదేంటో వింతలాగా ఉందన్నట్టుగానే చూస్తారు అ వ చిన్న పిల్లలకి ఏం తెలిదు కదా
అబ్బ మావోడయితే టీవీ ఎట్లా చూస్తాడో ఇట్లా కూల్చోబెడితే అసలు ఇంకా ఎంత ఎడ్ డవడం ఉన్నా కూడా టీవీ దగ్గర కూర్చోబెటితే ఆపేస్తున్నాడు
లేదండి మీరు
ఇగ అలవాట్ అంటు ఏం లేదు అంటే వాళ్ళకి ఏదో ఇట్లా బొమ్మలు కదులుతున్నాయి అని అనిపిస్తది కదా ఏందా అని ఇట్లా ఆలోచిస్తూ ఉంటాడు వాడు
ఉమ్ హు ఎ బా టి వి చూస్తూ ఉంటే సైలెంట్ అయిపోతాడేమో ఏడవడం కూడా ఏడవడేమో కా
అంతే మా నాన్న టీవీ సీరియల్ పెట్టుకొని చూస్తాడా లేదా మా నాన్న దగ్గర కూర్చుంటాడు వాడు కూడా చూస్తాడు అట్లానే
ఇగ తాతయ్య మనవడు కలిసి మంచిగా చూస్తున్నారు టీవీ ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట
మా అక్క ఏమో తిడుతది వానికి టివి అలవాటు చేస్తున్నారా మీరు అని తడుతది
ఆ మరి మీ అక్క వాళ్ళ ఇంటికెళ్తే టీవీ లేదా అండి అక్కడ ఏం చేస్తారంట వాళ్ళు
లేదండి వాళ్ళకి టీవీ లేదు కాబట్టి టీవీ అలవాటు అవ్వడు, అయినా అలవాటు ఏముంది చెప్పండి వాళ్ళకి ఏమన్నా గర్ల్స ఏది వొస్తుంది ఎమ్ వస్తుందని అని ఏదో కనిపిస్తుందని చూస్తారు అంతే.
టెన్షన్ ఉంటది అలవాటు చేస్తే మళ్ళీ ఎక్కడ అలవాటు అయిపోతాడో, మా ఇంట్లో టీవీ లేదని వాళ్ళకి కూడా టెన్షన్ ఉన్ ఉంటాయ్ కదండి
ఆ అంతే కాని మా అక్క కూడా అట్లనే చేస్తదండి. తాన్ మేమ్ చేస్తేనే అంటది తనయితే చేస్తే ఎమ్ కాదు.
యే అలాగే ఉంటారండి వాళ్ళు చేస్తే ఒకలాగా మనం చేస్తే ఒకలాగా మనల్ని అయితే తిడతారు. వాళ్ళైతే ఎమ్ కాదు చూడని అని అంటారు
ఆ నిన్న నైట్ కూడా అలానే జరిగింది, మా నాన్న ఎత్తుకొని ఒక్కటే నిమిషం ఇలా కూర్చున్నాడు. చాలా తిట్టింది అట్లా అలవాటు చేయకండి అని మళ్ళీ ఈ రోజు ఉదయం ఆ ఆమెను వాళ్ళ బాబు కలిసి టీవీ చూస్తున్నారు.
అవునా అలాంటప్పుడు మీరు దానికి గమనించారు కదండి మరి మీరు కూడా అంటే అయిపో కదా రిటర్న్ లో. తింటా అన్నావ్ కదా ఇప్పుడు నువ్వెమ్ చేస్తున్నావ్ అని.
నిజం మనమ్ అనలేం కాదండి వాళ్ళంటే అమ్మలు వాళ్ళుది ఏదైనా నడుస్త్ తది మనం జస్ట్ ఆడిపించడం వరకే
అంతేలేండి వాళ్ళు ఎమ్ చేసిన కూడా మనం అనలేం కానీ వాళ్ళయితే దగ్ అక్కని ఎందుకు అట్లా చేస్తున్నావ్ ఇట్లా చేస్తున్నావ్ అని అంటాది.
ఆ మళ్ళీ స్నానం చేయిపించేటప్పుడు కూడా మా మమ్మీ చేసేటప్పుడు ఏడ్చాడనుకో తిడుతది అప్ కానీ వాళ్ళమ్మ మా అక్క చేయించేటప్పుడు ఎడుస్తే మాత్రం ఆ బాబుని తిడుతాది.
వాడంతే గట్లనే ఏడుస్తాడు అని అంటాదా మీ అక్క.
ఆ మా మమ్మీ చేసేటప్ ఇప్పుడు ఏడుస్తానేనేమో మా మమ్మీని తిడుతది లేకపోతే బాబుని తిడుతది.
అంతేలేండి వాళ్ళు పోస్తేనేమో ఒకలాగా అమ్మ పోస్తేనేమో ఒకలాగా అమ్మ ఫ్రీగా దొరుకుతాయి కదా.
అదే కదా న్యాయం అంత ఒక్క వైపు ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ చూస్తుంటే.
అంతేలేండి ఇగా అలానే అమ్మ అంటే మీ అమ్మ కూడా తనని ఎమ్ అనద్ నేవ్ నువ్వుపోస్తే ఎడుత్తలేడా అట్లా కూడా రిటర్న్ లో ఏది అనలేదు కదా.
ఇంగా అంతేలేండి ఇయప్ప కొంచెం పెద్దగా అయ్యేసరికి వాడే అన్ని చేసుకుంటారు గానీ చిన్నగా ఉన్నంతసేపు వాన్ని జాగ్రత్తా చూసుకోవాలి.
అంతేలేండి ఇగ మనం కూడా చూసుకోవాలి కదా వాళ్ళని.
ఇట్లా బోర్లా పడుతున్నాడు అదో సంబరం కాదు ఇగా వన్ది.
ఉమ్ చూసుకోవాలి లేదంటే కింద పడితే పాపం వాళ్ళకి దెబ్బలుతాగుతయ్ కదా.
ఆ పడ్డా ఎమ్ కాదండి చిన్నపిల్లలకు దెబ్బ లేమ్ తగలవు.
నిజమేలేండి సరే మరి ఇగ నేను ఉంటానండి.
సరే మరి బాయ్